ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఆహారం. ఆహారం ఏంటంటే మనము తినే ప్రతి భోజనం వెనుకాల మన దేవుడు ఇచ్చిన ఆ ప్రసాదం లాగా మనము మన కళ్ళకద్దుకొని తింటం మనకు ఒక రోజు మనము మనం చిన్నప్పుడే చదువుకున్న పాఠంలో అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అట్లాంటి స్వరూపిణి మనము ప్రతి ఒక్కరం కా వేస్ట్ చేయ్యకుండా మనకు కావాల్సిన ఆహారం అన్నం అంద అంద అ అంద అందనంత చేసుకొని తినాలి
రు చెప్పింది కూడా నిజమే ఆహారం మనకు తినడానికి మరియు దేవుడు ఇచ్చిన ప్రసాదాన్నిగా ఆ మనము చూస్తాం అందుచేత మనము అన్నం ని కూడా వేస్ట్ చెయ్యకూడదు ఆహారాన్ని కూడా మనము వృధా చెయ్యకూడదు
ప్రతి ఒక్కరం ఆహారం ని కాపాడాలి అట్లాంటి ఆహారం ని మనం చేయకుండా ప్రతి ఒక్కరం తినే తినే టి తినే ఆ ముద్దలో మనం దేవుని ప్పు చేసుకొని తినాలి అట్లాంటి ఆహారం మనము నలుగురికి పెట్టాలి లేని వారికి నలుగురికి పెట్టాలి మనం వేస్ట్ చేయకుండా
అవును మీరు చాలా మంచి పాట్ మాట చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారు మనము మీ అన్న ఆ ఆహారాన్ని వేస్ట్ చెయ్యకుండా నలుగురికి పెట్టితే ఆ దేవుడు మనకే మంచి చేస్తారు అందుచేత ఆహారంతోని కూడా మనకు మంచి జరుగుతుంది
ప్రతి ఒక్క మనం ఆహారం ని కా తిని తిని పెంచాలి అట్లాంటి ఆహారం మనము వేస్ట్ చెయ్య కుండా నలుగురికి పెచ్చినప్పుడే మనకు పుణ్యం కలుగుతుంది అట్లాంటి ఆహార్ నం పి మనం అవసరం ఉన్నంత విధంగానే మనము వంట చేసుకోవాలి అట్లా అ వంట చేసుకున్న ఆహారాన్ని మనము ఓద్ దేవుని ప్రసాదంగా లాగా జీవించుకొని మనము తిన్ మనం తినాలి ప్రతి ఒక ముద్దలో ఒక ఒక మనకు దేవుడు ప్రతి ఒక ముద్ద మనకి ఇచ్చిన దేవుడే ఆహారం మనకి రైతు నుండి వస్తుంది అట్లాంటి రైతుని మనం ముందుగా ఆ గ్ గౌరవించాలి
అవును మీరు చెప్పింది కూడా నిజమే మనము రైతుని గౌరవించి అన్నంన్ని అన్నాన్ని ఒక్కొక్క ఒక్కొక్క ముద్ద మనకు దేవుడి ఇచ్చిన ప్రసాదం లాగా కళ్లకు అద్దుకొని తినాలి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్
మనకు మనకి ఇచ్చిన మనం తింటున్న ఆ అన్నము అది మనకు వచ్చింది రైతు వలనే రైతు తన చెమటొర్చి తన కష్టాన్ని తను వెంటన వాననక పగలనక తన కష్ చానా తనది రెక్కలని ముక్కలు చేసుకొని ఆ రైతు మనకు అన్నం పెడుతున్నాడు కాబట్టి ఆ అన్నం ని మనము తినిన్ ముందు ప్రతి ఒక మెతుకులో రైతు ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు
అవును అవును మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్ మన రైతు రైతు కష్టపడి అం పంటని పండిస్తే దాని ద్వారా మనకు ఆహారం ఆహారంలా వచ్చి మనకు ఆహారం ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఆహ ఒక్కొక్క ముద్ద మనకు దేవుడు ఇచ్చిన ప్రసాదంలాగా అనుకోవాలి అన్నంని ఒక్కసారి కూడా వేస్ట్ చేయకూడదు ఎన్ని ఎన్ ఎన్ని ముద్దలు వేస్ట్ చేస్తే మనకు అన్ని కష్టాలు వస్తాయి ఒక నలుగురికి పంచి పెడితే మనకు మంచి జరుగుతుంది ఆ ఆహారం ద్వారా కూడా మనకు మంచిగా జరుగుతుంది
అవును నిజం పిన్ని నాకు వందా కర్ కరెక్ట్ అనిపించింది ఈ రోజు మనము ఒక మెత్ ఒక కొన్ని కొన్ని బియ్యం మనం వేస్ట్ చేస్ అంటే రేపటి రోజున అది వేరే వానికి అది దొరకకపోతుంది అట్లాంటిది అప్పుడు మ నము మనం వాళ్ మిగిలిచ్చుకొని కొన్ని దొరకని వానికి మనకది పెట్టినప్పుడే మనకు పుణ్యం కలుగుతుంది మనం ఎంతైతే తినాల అనుకుంటున్నామో అంతే తిని మన కడుపు మనకు దేవుడు ఇచ్చింది ఎంతేనేమో అనుకుొని మన కడుపు నింపుకొని మన కడుపు నింపుకొని ఆ ఆ దేవుడితో మా అమ్మనకి చ్చిన మనతో మాట్లాడిండు అని అనుకొని మనం కకడుపునిండా తిని మన మన ఇన్ ఇంట్లో వాళ్ళకి మనక మనకి ఎవ్వరికైనా గాని మనకు ఆ బ్రతకడానికి ఇచ్చిన ఆ దేవుడిని ఫస్ట్ మనం మొక్కుకొని ప్రతి ఒక్కరం దీవించి ఆశీర్వది ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ఆ దేవుడితో
అవును అవును మీరు చెప్పింది వంద శాతం కరెక్టే మనము అన్నం ని వృధా చేయకుండా పేదవారికి పంచి పెట్టినా మనకు అది చాలా మంచి జరుగుతుంది అన్నం ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి
అవును ఇప్పుడు చాలా మంది చా చాలా సిటీస్లలో అయిన కొన్ని కొన్నిటి దగ్గర అనాథ ఆశ్రమంమ్లు ఉన్ వున్నాయి ఆనథ ఆశ్రమంలో ఎంతో మంది పుట్టిన రోజులకి ఈ ప్రతి ఒక్కరుూ ఉ అ చి పెడుతున్నారు నా విషయానికొస్తే అలా పన్చేయడడం అందర్ పర్సన్ కరెక్ట్ ఏ అది పా ఆ పుట్టినరోజు వాళ్ళ సంతోషం కోసం పది మందికి అన్నం పెట్టాలనుకుంటున్నారు కానీ వాళ్ జీవించే ఆ సంవత్సరం మో మొత్తలా వాళ్ళు ఏదైతే పంచి పెట్టాలని అనుకున్నారో అన్నంన్ని వాళ్ళు అదే విధంగా గౌరవించి అదే విధంగా ఉండి వేస్ట్ చేయకుండా అదే విధంగా వాళ్ళు చాలా బాగా ఆ ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే విధంగానే వాళ్ళు నలుగురికి పెట్టే అంతం ఆ చేసి అయితే అది చాలు ఇంకా సంతోషకర ఏమయినా విషయకరం ఇప్పుడు వాళ్ళు సంవత్సరం మొత్తం అన్నం వేస్ట్ చేసి వాళ్ళు తినకుండా నలుగురికి పంచకుండా పెట్టకుండా అ పుట్టిన రోజు ఒక రోజే పెడితే అది ఎట్లాంటి అవసరమైన విషయం ఏం కాదు ఆ ఒక్క రోజు వాళ్ళు ఎట్లాగో తింటారు అదే నువ్వు సంవత్సరం మొత్తం వాళ్ళకి పెడితే ఎంత సం ఒక సంతోషకరమైన విషయం
అవునవును మీరు చెప్పింది వంద శాతం నిజమే అలా చేస్తే మనకు కూడా మంచిగా జరుగుతుంది అనాదాష్ట్రంలో ఉన్న పిల్లలకు కూడా మంచిగా జరుగుతుంది అందుచేత మనము అన్నాన్ని నలుగురికి పంచపెట్టి ఎంతో ఎంతో పుణ్యం చేసుకోవచ్చు అందుచేత మనము అన్నన్ని వేస్ట్ చేయకూడదు ఆహారాన్ని వృధా చేయకూడదు అని ఎన్నవరె కరుగా చెప్పచ్చు
అవును నేను చిన్న ఒక విషయం ఏంటంటే ఈనాటి కాలంలో వృద్ధులు తనకు అన్నం లేక బాధపడుతున్నారు ఎందుకంటే కొడుకులు కోడల వాళ్ల వాళ్ళకు ఎంటే అడుకని అందుకోని అంతా అయిపోయే కదా ఇని ఈ ఆశ్రమంలో వస్తున్నారు అట్లాంటి అట్లాంటి వాళ్ళకి మనము ఆ తెలియజేయంతా ఉండాలి మన దగ్గర ఆసక్తి అట్లాంటి అప్పుడు మనం నలుగురికి ఈ ఈ సమావేశంలో పంచాలు
అవును అవును మీరు చెప్పింది వంద శాతం నిజమే అలా చేస్తే అలా చేస్తే మనకు కూడా ఎంతో మంచి జరుగుతుంది మరియు దేవుడు కూడా ఎంతో సంతోషిస్తారు అందుచేత మనం ఆహారాన్ని వృధా చెయ్యకుండా మనము తిని నలుగురికి పంచి పెడితే అది దేవుడు సంతోషిస్తారు మనము సంతోషంగా ఉంటాము మనం పంచపెట్టిన వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అందుచేత ఆహారం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అందుచేత మనం ఆహారాన్ని నలుగురికి పంచి పెట్టాలి అందుచేత దేవుడు సంతోషపడతారు మనం సంతోషంగా ఉంటాం
దేవుడు అన్నం బలవింగా సరపయలు చే ప్పాడు
అలా
కంలా కద్దుకొని తినాలి అట్లాంటి మనకి ఇస్తున్న ఆ దేబుల్ని ఫస్ట్ మనము చేతులు ఎత్తి నమస్కరించి అండి నమస్కరించిన అప్పుడే మనకి తెలుస్తుంది నమస్ అనుభవించినపుడే మనకు అన్నం విలువ తే తెలుస్తుంది అట్లాంటి అన్నంని మనం కండ్ల కద్దుకొని తిన్నప్పుడే మనము గొప్ప గొప్ప వసూలం అవుతాము జీవితంలో
పింది వంద శాతం నిజమే మనము అ అన్నం వేస్ట్ చేసే వాళ్ళలకు ఒక్క రోజు అన్నం లేకుంటే ఎలా ఉంటుందో అన్నం ఆ వాళ్ళకు తెరుస్తుంది ఒక్క రోజు అన్నం తినకుంటే ఎలా ఉంటాము అప్పుడు తెరుస్తుంది వాళ్ళకు అన్నం విలువ అందుచేత మనము అన్నాన్ని వేస్ట్ చేయకూడదు
మీరు చెప్పిన మీరు చెప్పిన నిజమే అన్నము మూడు పూటలలో ఒక పూట తినకపోయినా మనకు ఆకలి అవుతుంది అప్పుడు మనకు అన్నం విలువ ఏందో తెలుస్తుంది అప్పుడు మనము మ ఆ మనం చేసే మనము తినే అన్నంలో ఎంత విలువ ఇ తున్నాముో అర్థం అవుతుంది ఇప్పుడు ఒక సంవత్సరం ఒక రైతు ఒక పంట పండించినప్పుడు అప్పుడు జనాల పరిస్థితి ఏం కావాలి మనకు అన్నం లేకపోతే మనం ఏమైపోతాము అప్పుడు మనకు విలువ తెలుస్తుంది మనం మనకి మనం చేస్ రైతు ఉన్నంతకాలం మనకు అన్నం పైన ఎట్లాంటి కూడా బాధ ఉండదు మనం ప్రతి ఒక్క ముద్ద తినేదు రైతు రైతు పండించిన మెతుకి అట్లాంటి రైతు గురించి మనం ఎంతో తెలుసుకోవాలి ఎన్నో మాట మాటలు మాట్లాడాలి ఎందు తెలిసినప్పుడే మనము ఆ రైతు ఆ రైతు రైతు గురించి మనకు అర్థం అవుతుంది ప్రతి ఒక మెతుకులో రైతు నిలిచి ఉంటాడు రైతు కష్ట జీ కస్టర్ జీతం అంతా ఆ పో ఆ మెతుకులో ఉంటుంది ధన్యవాదాలు
ధన్యవాదము